హలో వినిపిస్తుందా అండి.
ఆ ఆ వినిపిస్తుందండి
హాయండి ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారండి
అయిం చేయట్లేదండి టీవీ చూస్తుంటే ఇంతసేపు
ఆ
ఆ
ఏం చూసాను అంటే టీవీలో అంటే ఏ అంటే న్యూస్ లేకపోతే కార్టూన్స్ అంటే లేకపోతే డ్రామాస ఏమన్నా
కార్టూన్స్ కార్టూన్స్
హ అంటే మీకు కార్టూన్స్ లో ఏమంటే ఇష్టామ అండి చాల
ఆ మోటుపట్లు బాగా చూస్తా
ఆ
ఆ ముందు అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు జాకీ చాను హైడి ఇవన్నీ చూస్తుంటా అన్నమాట ఆ రోల్ నెంబర్ ట్వంటీ వన్ ఆ రోల్ నెంబర్ ర్టీ వన్ ట్వంటీ వన్ నాక అంత గురుతు లేదు. క్రిష్ అని చెప్పేసి క్రిష్ రోల్ నెంబర్ ట్వంటీ వన్ అవి చూస్త అన్నమాట మాట నాకు మస్త్ ఇష్టం
మీకు పోగొ చూడరా అండి చోట భీమువీ
ఆ అదే అదే చోటా బిమి ఇవన్నీ తక్కువ డోరాబుచ్చి ఆ ఇ ఇదిద నింజా హటోరి ఇవి ఎక్కువ చూస్తుంటా అన్నమాట నేను ఇవి టామ్ అండ్ జెర్రీ ఇది ఎక్కువ చూస్తుంట అన్నమాట ఆ ట్విస్ట్ ఏంటంటే మాతో పాటు మా నాన్న కూడా చూస్తుండే నాకన్నా ఎక్కువ చూస్తుండేమోన్నాన్న మా అమ్మ అయితే ఆ అపవరిజ చూస్తుంటే బెంటెన్ ఆ ఇంకొకటి వచ్చేసి ఆ నా గుర్తు రావట్లేదండి చాలా చూస్తుండే నేను
ఆ
వండర్లా అదే లో వోటర్ లో లా ఉండే ఆ ఫిషస్ అని మాట్లాడటం ఇటిస్ కవర్ అయితే పిచ్చి పిచ్చి గాచూసేవాళ్ళ అ నిమల్స్ దాంట్లో ఒక నా ఫేవరెట్ ఇంపార్టెంట్ అంటే బిస్కెట్స్ కుకీస్ రెడీ చేస్తారు కదా కంపెనీ కి వెళ్ళి వాళ్ళు విజిట్ చేస్తారు పుత్పత్ అవన్నీ ఫూల్ చూస్తుంటిమి మసలు
ఆ ఫుడ్ ఫ్యాక్టరీ అనే కాకుండా ఇంకా దాంట్లో కౌంటింగ్ కార్స్ ఇవన్నీ వస్తాయండి లైక్ ఓల్డ్ అన్నీ అమ్ముతారు అ అది చూస్తుంటే ఇంకా ఇంకేము బేర్ గిల్స్ వస్తాండి బేర్ గిల్స్ తెలుసా అండి బేర్ గిల్స్ మీకి
అంటే ఏంటండి
బెరి గల్స్ బేర్ గల్స్ ఇస్ అ పర్సన్ ఆఫ్ డిస్ డిస్కవరీ అండి
ఓకే
బేర్గిల్ తెలియని ప్రపంచంలో ఎవరు ఉండారంాండి
అయ అయ్యో నేను చెప్ప అన్నా కదా నాకు అతని పేర్ నేను అదే ఆనిమల్స్ అక్కడంతా వెళ్ళి కెమెరా తీసుకెళ్లి చూపి అతను ఆ మీరు చెప్తుంది
ఆ
ఓకే నాకు ఆయన ఎస్ ఎస్ నాకుయన ఫేవరెట్ కని బట్ ఆయన పేరు నాకు తెలియదన్ని నిజంగా లిత్రలి అందరి ఎవ్రీ ఏమంటారు నైంటీస్ ట్వంటీ స్ిట్స్ కి ఆయన తెలియకోకుండా ఎవ్వరు ఉండరు బట్ నాకయినా నేమ్ అయితే తెలియదండి నాకు ఇష్టం అవును నేను ఇన్దాక చెప్దాం అనుకుంటుండే ఏమం చెప్దాం అనుకుున్న అంటే చాలా కష్టంగా కనిపిస్తుంది కదా వన్స్ ఒకసారి మన హీరో ఉండే అతన్ని గెట్టింగ్ ఓల్డ్ ఇట్స్ హార్ టు సీ దట్ పర్సన్ గెట్టింగ్ ఓల్డ్ అని అని చెప్దాం అనుకునే మీకు చెప్పసారు ఆ నేను కూడా అది ఆ రీసెంట్ ఇస్టాగ్రామ్ లో ఒక
అతను అతను గాని వన్స్ అప్ ఆన్ ఎ టైం యో యోహని సింగర్ నీ
హా అవునవును ఫుల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండారనమాట వాళ్ళకి
ఆ
అదే అలాంటి వాళ్ళని మనం హీరోస్ గా బిలీవ్ చేసి ఆ చేస్తున్నాం కదా మళ్ళ సడన్ గా ఏజ్ అయిపోతే బాధ అనిపిస్తది అవునండి బట్ తప్పదు ఇంకా వాళ్ళు మన మన వాళ్ళు మనల్ని మన వాళ్ళు మనకి ఐడియాల్స్ అయినా వాళ్ళు నార్మల్ హ్యూమన్స్ కాబట్టి మే ఎలాగ లైఫ్ అన్నప్పుడు ఇంకా ఏజ్డ్ గా కని పిస్తారంగా ఏజు అయిపోత అనమాట
లైక్ సచిన్ టెండూల్కర్ గాని స్పో
సచిన్ గారు ధోని వీళ్ళను చూస్తే హిస్ ఏమంటారు ఫైన్ లైక్ వైన అన్నట్టు వాళ్ళు బానే అవునా మీరు ఐపిఎల్ చూస్తారా క్రికెట్ చూస్తారా ఫాలో అవుతారా ఎఐటిం అంటే బాగా ఇష్టం ఆ ఆ ఏ చూసిన చూడకపోయినా ఐపీఎల్ మాత్రం పక్కా చూస్తా ఏ టీం సపోర్ట్ చేస్తారండి మీరు
ఆర్సిబి అండి
అవునా ఈసారి కప్ నమ్ మందె అండి నేను కూడా అర్ సి బి ని నాకు కూడా చాలా ఇష్టం అర్ సి బి అంటే
లే అంటే ప్రాణం అండి పడి చచ్చిపోతానండి నేను
అవునా? సేమ్ అండి నేను కూడా అంటే చచ్చిపోయంత కాదు బట్ ఆ లైక్ ఐ లైక్ హిమ్ అండి ఎస్
అంటే అంటే నాకు అంటే అది నేను యాక్చువల్ గా ఎంఐ టీ టీమ్ అంటే ఇష్టపడుతుంటాండి
హ ఓకే మా హస్బెండ్ కి కూడా ఎమ్ మై అంటే ఇష్టంమండి
ఒకరి వల్ల అట్లా అయిపోయి అట్లా
ఆ సో స్వీట్ఫ్ ఆఫ్ యూ అండి మా ఆయనకి కూడా ఎమ్మాయి అంటే చాలా ఇష్టం అండి అతన్ని రోహిష్ అన్మా ఫ్యాన్ అనమాట లైక్ కావాల్సింది నన్ను ప్రవోక్ చేయడం నే ఆయన్ని ప్రవోక్ చేయడం జరుగుతుంది అన్నమాట అంటే మా ఇంట్లో ఎప్పుడు అ అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే టీమ్ ఎట్లయినా కానియచ్చు బట్ అందరం ఇండియన్స్ వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు బట్ మనం ఫ్యాన్ వార్స్ పెట్టేసుకుని మనల్ని మనం
నా గర్ల్ ఫ్రెండ్ బల్లక్కో అంటే అంటే బలే కొట్లాడుతుండండి ఏమన్నా వాళ్ళ టీమ్ అంటే బలే గొడవ వడుతుండే అందు కనేసి వద్దు అందు కనేసి వద్దు తన హ్యాపినెస్ నా హ్యాపీనెస్ అని చెప్పి చేంజ్ అయిపోయిన
అ్వ్వ్ ఎంత మంచిగా ఉన్నారండి మీరు అసలు బట్ నా హస్బెం అండ్ అసలు నన్నయితే ఏడిపిచుకొని తింటాడండి ఊరికన్నా నాకు ఇరిటేషన్ తెప్ ప్పిస్తాడు అసలు ఆమె విరాట్ అట్లా అని చెప్ గంటా ఉంటాడునమాట నన్ని
ఆ
మీ ఎంత చేసారు మేమి ఇంత చేసాము అది ఇదని ప్రవోక్ చేసుకుంటాం ఇద్దరం ఒకరిని ఒకరు ఒకరు అనమాట ఇంకా బట్ అట్ థ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నార్మల్ కన్వర్షషన్
మాది కూడా అంతిట్ట ఎట్టో మంజరి ఇలా కొట్లాడుతూ ఉంటాం ఇప్పుడు
మాకి బానే ఉంటది బట్ పక్కన చూసే టోలకి అయితే ఫుల్ భయమేస్తది ట్రావెల్ కూడా అత్ నరంగా ఏడుస్తారా అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతార అనమాట
మ్మ్
అలా ఉంటది ఇంకా పాన్ వార్స్ స్టార్ట్ అవబోతున్నాయండి మార్చ్ ట్వంటీ ఎయిట్ నుంచి ఐపీల్ స్టార్ట్ అవబోతుంది. సోవె ఆర్ సో ఎక్సటెడ్ అవును మీరు జస్ స్ చూసారా ఐపీఎల్వి అసలు కామెడీ గా ఉన్నాయ అండి బాబోయ అసల్ టీం అసలు ఓల్డ్ జెర్సీస్ సే బాగు హెచ్ పి ఆయిల్ ఇండియన్ ఆయిల్ అవును నేన్ కూడా చూసా మీమ్స్ అప్పుడే స్టార్ట్ అయితాయి అవునవును
ఇన్ ట్రై ఐతే అవును
హ అదే ముందు జడ్జెస్ ఎ మంచి అండే ఇప్పుడ ఏం అంత మంచిగా అనిపించట్లే అవి అదే భారత్ పెట్రో లీ యమ్ హెచ్పి అనుకుంటా ఫుల్ ట్రోలింగ్ నడుస్తుంది అనమాట ఇన్స్టాగ్రామ్ లో
అంటే అంతే అండి ఇప్పుడు అంటే మారే కొద్ద్దీ మారే కొద్ద్దీ అట్లనే
హా ఆ అ రోజు స్కూల్ ఉన్నప్పుడు ఇ ఐపిఎల్ ది
ఇప్పుడు ఐడెంటిఫికేషన్ అవసరం లేదు కదా ఆర్సిబి అంటే వీళ్ళు వీళ్ళు అని తెలిసిపోతది ఇప్పుడు ఇంద పంజాబ్ అంటే వీళ్ళు అని తెలిసిపోతుది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లా కాదు హ్మ్మ్ ఇపుడు అందరికీ తెలిసిపోయింది హ్మ్మ్ ఇప్పుడు మనం కనుక్కోలేం అనమాట ఇంత ముందు అయితే ఐడెంటిఫై చేసే ఉండదు ఇప్పుడు ఎట్లా అంటే టీమ్ పేరు చెప్పగానే ఆర్ సి బి అంటేనే ఓకే అని చెప్పి తె అర్థంమయిపోతుంది ఆర్ సి బి ను ఇలా ఆ వస్తున్నారా వీళ్ళేవారి పక్క వీళ్ళే ఎవరి పక్క అనేది అర్థం అయిపోతుంది పోతుంది
అవునా
హ ఇప్పుడు కూడా మనకి ఎండే ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమయితుంది. తెలియని వాళ్ళకైతే కొద్దిగా తిక్కబడుతుంద్ తుంది అట్లా
అవునవునవును ఉ అదండి మ్యాటర్ మీరు ఎగ్జాట్ గా ఉన్నారా
ఆ ఎగ్జైటెడ్ గా ఉన్నామండి
నేను కూడా ఫుల్ ఫుల్ అంటే బిజీ షెడ్యూల బిజీ లైఫ్ లో కొంచెం ఇంకా మనకి రిలీఫ్ దొరకపోతుంది ఇంకా ఇంకోటి హ్యాపీనెస్ ఏంటంటే మన విరాట్ ఇంకా టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి సో రిటైర్మెంట్ తీసుకుంటారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సో వాళ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం కాబట్టి అదొక ఒక హ్యాపీ అన్నమాట అసలు నిజంగా విరాట్ కోహిల్ రోహి శర్మ ఎట్లా తె తేరేనాపనుచ్చి టి ట్వంటీ వరల్డ్ కప్ నుంచి సిరాయస్ నాకు బాగా చూడ చూడబుద్ధి ఆ అదే చూడబుద్ది అయితే లేదండి బట్ నేనైతే మొత్తం ఫాలో అయినా మ్యాచెస్ అన్ని చూసా అసలు చాలా ఈజీ గా ఉందడి మన లాస్ట్ మ్యాచ్ అయితే ఫినాలే అప్పుడు కష్టపాడినం కానీ సెమీఫైనల్ అప్పుడు ఫైనల్ అప్పుడు బాగాడారండి. బాబోయ్ అసలు సూర్య కుమార్ అసల్ ఏం దే ప్లే గాచకనే విన్నింగ్ కెప్టెన్ అయిపోయాడు బాబు అసలు
అవునం
ఉ బాగా అనిపిస్తాది. చూడబోతునం మనం రో కొన్ని మన ఐ పీ ఎల్ లో ఫుల్ హ్యాపీ ఇంకా ఇండియాలో ఉండేదే ఎప్పుడో ఒకసారి ఉంటాడు ఆయన ఉన్న కొన్ని రోజులైన ఆయన చూసుకోవాలన్న
ఉ
ఇండియా వాళ్ళ అంత టాక్సిక్ అయిపోవాలండి టాక్సిక్ మాటలు అట్ల చేసి వాళ్ళు ఇండియా సేఫ్ కాదంటు ఫిల్ అయిపోయేలా చేస్తున్నారు అన్నమాట
ఉ హు
ఇంకేంటండి
చెప్పాలండి
ఇంకా ఏమ్ ఉన్నాయి. ఏం లేదండి చెప్పాలే ఇంకా మీరే
ఆ మీరు వెళ్తారా అండి మ్యాచెస్కి ఏమనా
ఫ్రీ ఏమ్ ఉ ముసూర్పాపా ప్లి ఎలానండి. నెక్స్ట్ ఇయరే ఇంకా నెక్స్ట్ ఇయర్ కొంచెం మంచిగా మనీ సేవ్ చేసుకోని అలా టికెట్ కాస్ట్ ఒక్కటి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉందండి సో ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్ లో ఇప్పుడు ఇప్పుడు సంపాదిస్తున్న లైఫ్ లో అంతా నేను లైక్ పెట్టాలని అనుకోవట్లేదు దాని మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకోవట్లేదు బట్ ఫర్ షూర్ ఆ ఫ్యూచర్ లో వెళ్తానండి నాకు ఇష్టమైన టీం కోసం వెళ్తా ఖచ్చితంగా ప్రజెంట్ అంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్ ట్ ఫస్ట్ ఇనిషిల్ స్టేజలో వాళ్ళని బాగా చూ సుకోవాలి. తర్వాత తర్వాత మన కోసం మనం ఏమ చేస్ వాళ్ల సెల్ఫ్ కే కూడా చూసుకోవాలి కదా ఉ ఆ ఇంకేంటండి
అవునండి మీరు
ఆ చెప్పాలండి ఇంకా మీరే మామూలే అవును ఆ ఏం తిన్నారు ఫుడ్
గుడ్డా అండి ఇంకా ఏం తిన్లే అన్ని తినాలి.
ఆ ఏంటి లెవెన్ ఓ క్లాక్ వస్తుందండి ఇంకా తినకపోవడం ఏంటి మీరు
మా నాన్నగారు రాలేదండి ఇంకా మా నాన్నగారు
ఆవ్ ఫ్యామిలీ అంతా కలిసి తింటారా
అవునండి
ఉ ఓకే అండి అలా ఉంటే బా అందరు కలుసి తింటే బాగుంటుందిలేండి ఫ్యామిలీ అంత
ఆ అవునండి అవునండి
ఇంకేంటండి
చెప్పాలండి మీరే అండి ఏం తిన్నారు
ఆ నేను ఆ రైస్ తిన్నాను పప్పు తిన్నాను అండి
ఆ
ఉ
సరేలేండి అయితే మరి
ఓకే అండి బాయ్ అండి గుడ్ నైట్ అండి
బాయ్ అండి గుడ్ నైట్ టేక్ కేర్ ఓకే అండీ ఓకే అండి బాయ్ అండి
ఊ బాయ్ అండి